ఆ హలో చెప్పండి బాగున్నరండి హుమ్ బాగున్నా మీరు తిన్నారా తిన్న
హుమ్ ఏం చేస్తున్నారు
కాలీ
ఆ ఏం తిన్నార్
తిన్నా బెండకాయ కర్
నాకి పప్పు చారు రసం చేస్
మ్ సెలవులు ఎప్పుడున్నాయి మీకు నాకా సంక్రాంతి, ఉగాది దసరా హుమ్
ఏం సంక్రాంతి అప్పుడు ఏం చేస్తారు మీరు?
సంక్రాంతి మూడు రోజులు పండగ కదా, ఫస్ట్ రోజు వచ్చేసి బోగి ఆ రోజు ఇంటి ముందర బాగా మంచి కలర్స్ తో ముగ్గేసి ఇంట్లో ఏమన్నా పాత వస్తువులు ఉంటాయి కదా ఆ ఆ పాత వస్తువులన్నీ కాల్ చేస్తీం. ఆ చిన్న పిల్లలు ఉంటే ఎట్లా చేస్తరు. ఇగా అవి కట్టలు అన్ని అంటిస్తారు. కట్టెలు అంటిచుకోచ్చు అంటే ఆ రోజు ఇంట్లో ఉన్న చెత్తను అంత దులిపేసి, ఇల్లుని పండగ కి రెడీ చేయడం కోసం ఇంట్లో ఉన్న పాత వస్తువులన్ని కాల్చేస్తారు.
అంటే మన పండుగ యొక్క పండుగా కొత్తగా కొత్త థింగ్స్ తో స్టార్ట్ అవ్వాలని పా తవని కాల్ చేస్తారన్నమాట. ఆహా హ్
ఇంగా ఎం చేస్తారు.
ఇంకా ఏం చేస్తారంటే చిన్న పిల్లలు ఉంటరు కదా. అంటే ఫామ్ ఫైవ్ ఇయర్స్ లో కదా ఆ వచ్చిన పిల్లలకి రేగిపళ్లతో స్నానం చేపిస్తారు. స్నానం చేయిపించిన తర్వాత ఎందుకు అంటే ఏమో తెలీదు. నీ తెల్సా అలా పోస్తే మంచిది అనా మంచిది అంటే రీసన్ రీసన్ ఏ ఎన్నో ఉంటున్నయి కదా.
రీజన్ ఏం తెలీదు నార్మల్గా అంటే చిన్న పిల్లలకి పోస్తే మంచిది అంటారు.
చెడు ఏం రాకుండా దృష్టి తగలకుండా ఉండాలనా
అట్లేం లేదు ఏదో ఆచారం ఉంటారు అంటే పండుగ రోజు ఇట్లా చేస్తే అంటే సంక్రాంతి కదా పంటలు అన్ని వస్తాయి కదా ఆ టైం కి
ఊ
దానికి ఏమన్నా స్టార్టింగ్ పండగ కదా
ఇంకా కనుమ రోజు ఏం జేస్తారు
సంక్రాంతి అయిపోలే ఇం కా సంక్రాంతి రోజు మెయిన్ అనమాట భోగి రోజు అంటే మాది చిన్న ఊరు కదా అందరూ భోగి రోజు చాలా మంది సెలబ్రేట్ చేసుకోరునమాట వాళ్ళకి పొలంలో పనులు ఉంటాయి కాబట్టి అందరు పోతా ఉంటారు సంక్రాంతి రోజు అయితే ఆ అందరూ ఇంటి దగ్గ దగ్గరుండి మున్ ఆ బాగా ముగ్గులు వేసుకొని పొద్దున్నేద స్నానం చేసి పూజ చేసుకొని పిండి వంటలన్నీ చేసుకొని కుటుంబ సభ్యులతో కూర్చొని తింటారనమాట బాగా ఉ ఏం ఏం వంటలు చేస్తారు వంటలా పాయసం లే చిత్రాన్నం వంకాయ్ ఏదన్నా ఎవరు ఇష్టము కూర్చొని వాళ్ళు చేసుకుంటారు అవి బొబ్బట్లు చేస్తారు మీరేమంటారు బొబ్బట్ల ని హలో
హలో ఉన్నాప్ రా
ఉన్నాను మీరు ఆ సరిగ్గా వినిపియటం ల్య ఆ ఇందాక వినిపియా లేదు అదే ఎందొ బొబ్బట్లు అంటరు గా ఆ బొబ్బట్లు చేసుకొని తింటారు అంటాన్నా
వున్
ఇంకా వాడు ఓలిగ అంటారు ఆ మేము అదే అంటామ్. ఇంక కనుమ రోజు అందరు నాన్ వెజ్ నాటుకోడి అ చికెను మటను ఎవరికిచ్చం ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తెచ్చుక్ కుంటారు ఇంకా వడ ఆ నాన్ వెజ్ కబ్ పొద్దునె టిఫెన్ అనమాట అది. హలో హలో అమ్మ అ